హలో ఆ చరిత చెప్పండి బాగుండ్రా
బాగున్నారా మీరు
ఆ
ఉమ్ అ రీసెంట్ మెదక్ వెళ్ళొచ్చారు కదా అక్క మీరు
అవును వెళ్ళాం మెదక్ వెళ్ళాము ఆ ఫ్యామిలీతోని వెళ్ళినాము ఎల్లేసి వచ్చిన
ఓకే ఓకే హలో
హలో చెప్ప శ్రు
అక్ రీసౌండ్ వస్తుంది అక్క మీ వాయిస్ నాకు
అవునా ఏమో మరి తెలియదు
త్త వెళ్ళొచ్చరా అక్క మీరు
ఆ ఫ్యామిలీతో వెళ్ళినాము బస్కెళ్ళినాము మార్నింగ్ ఎయిటో క్లాక్ వెళ్ళినాము ప్రేయర్ అటెండ్ అయ్యేసి మళ్ళ ఈవినింగ్ బైల్ధేరి వచ్చినాం
పిల్లలందరు వచ్చినతే మంచిగా ఉందా అక్క చేర్చి మస్తు మంది వచ్చినాలే
చేర్చి చాలా బాగుంది ఇప్పుడు అప్పడు కనిపి ఇంకా బాగుంది అంత జాతరలాగుంది అక్కడంతా ఉమ్ మంచిగా ఉంది ఇప్పుడు సమ్మర్లో ఇంకా బాగుంటది వెళ్తే
అదే అదే ఎమ్మటె వస్తారా వచ్చారా నైట్ ఉన్నారా అక్కడ
ఆ వచ్చేసినాం సాయంత్రమే ఫైవ్ ఓ క్లాక్ మళ్ళీ బయలుదేరి వచ్చేసినాం
అంతేనా అక్క ఉమ్ ఒకే కేకా మేము కూడా మాకు చెప్తే మేము కూడా వస్తుంటిం కదా
మాకు తెల్వద్ సడెన్గానే అనుకోకుండానే వెళ్ళినాము ఆ వెళ్తామని అనుకోలేదు సడన్ గా అనుకో కుండా ఇంకెళ్దాం లే ఎప్పుడు నుంచో అనుకుంటన్నా వెదాం వెదామని అట్లా సడగ్గా వెళ్ళిపోయినా
ఈ సారి వెళ్తే మాకు చెప్పండి అక్క మేము వస్తాము
ఆ సరే సరే చెప్తాను అందరం కలిసి పొందడం లేకుంటే మళ్ళకసారి అయినా మీరు కూడా వెళ్తారు కదా అక్కడ వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా రాను కద అందరం కలిసి ఒసారి వెళ్తే బాగుంటది
అవునాక్క ఈ సార్ ట్రై చే ప్యాన్ చేద్దాం అందరం కలిసి ఓకేనా అక్క క్క మళ్ళీ కలుద్దాం ఉమ్ బాయ్ అక్క
బాయ్